హలో నమస్కారం నమస్కారం
స్తున్నారు
నేనా నేమ్స్ రాస్తున్నానండి మా ఆయన ఇట్లా వందర పనికి కంద చే డు అయితే లీస్ట్ రాయమంటే మారి రా స్తున్నా మీరేం చేస్తున్నండి
ఏమి లేదండి మన మా అమ్మ టమాటా పచ్చడి పెట్టడానికి పది కిలోలు టమాటాలు తీసుకున్నది
ఆహా
అది నైట్ వర పెట్టింది అది కోస్తలండి అది చూస్తాల పిల్లలు అక్కడ రిస్టన్ చేస్తున్నారు ముట్టుకుంటే మళ్ళీ బచ్చడాఖరాబ్ అవుతుది కదా
ఆ ఇప్పు కొంతం ఖరాబ్ అవుతుది
ఆడ కూర్చొని చూస్తున్నా
అవునామా
షాప్ లో లాలిపాప తెచ్చుకొని తింటున్నారు, మళ్ళ అలా పె తాడి ఈగ మళ్ళ ఉన్నాకాయలు ఖరాబ్ అయితయి కదా,
ఆ అది కూడా నిజమే
ఆ మీరు పెట్టారా అండి పచ్చళ్ళు
పెట్టలేదు మిరప పండ్లు మా ఇంట్లో ఉన్నాయి. కాని నాకు ఎట్లా పెట్టాను తెలవకా అట్లనే అగి పోయినా,
లడ్డు మిరపకాయల పండు మిరపకాయలా లేకపోతే ఇంకా వేరే
పచ్చియే గాని దూర పలు ఎరుకొచ్చింది మా అత్తమ్మ ఎరుకొస్తా అవి పెడదాం అనుకున్నా పెట్టలేదు అట్లనే ఏమంటారు పండు పండిపోయినాయి.
ఆ అవి ఎట్లా పెట్టాలంటే దాని గాకాడ ఏయి ఇట్లా మనం మిక్సీలో దంచుకోవాలంటే మిక్సీలో లేకపోతే మిల్లు ఉంటది, కదా
ఆ
పిండి పట్టే గిర్నెలా వాళ్ళకు ఒకటి పచ్చడ పట్టేది కూడా ఉంటది, అన్నట్టు పండు మిరపకాయలు పట్టే మిషిని, అ ఎట్లా పట్టాలంటే ఇట్లా మన అదేంటిది ఫస్ట్ పండు మిర్చి ని ఆ పండుమిర్చిని పట్టాలి. చింతపండు కొంచెం నీ వాటర్ పోసి నానబెట్టాలి నానబెట్టిన తర్వాత అది అది కూడా మిక్సీ లో పట్టుకోవాలి. కోవాలె
ఆహా
మిక్సీ లో పట్టుకున్నాక ఎల్లిపాయలు కూడా పట్టుకోవాలి,
ఆ హ
కొంచెం బాగా మెత్తగ కాకుండా ఇట్లాగా బరుసులు, బరుసులుగా పట్టుకోవాలి ఎల్లిపాయలు, పట్టి అలా కలుపుకోవాలి, కలుపుకున్న తర్వాత అది పక్కవ పెట్టుకొని ఒక అంటే మనం కొంచెం కొంచమే తీసు కోని పోపు పెట్టుకోవాలి అందులో ఆయిల్ పోసి, జీలకర్ర మెంతుల పొడి ఆవాల పొడి ఆ ఆవాలు పోప్పుకైనా వేసుకోవచ్చు, కాని శనగపాప్పు, పల్లీలు వేస్తే బాగుంటదండి. కో కాలేమా, కాలేమాకు ఆ అంటే ఇట్లా బాగా కొంచెం చింతపండు, కొంచెం నీళ్ళు నీళ్ళు ఉంచండి ఎందుకంటే ఇలప్ బాగా బరుసలు బరుసులు ఉంటదండి పచ్చడి అంత గింజలు గింజలు లాగా తేలుతది అన్నట్టు, ఆ అది ఇది కొంచెం చింతపండు ఎక్కువ పోసి రసం అనేది అలా కలిపితే కొంచెం ఇట్లా జోరక జోరుకుంటు, ఉంటదండి
ఆహా
ఇగా దాన్ని స్టవ్ వెలిగించి నూనె మనకు ఎంత మీ మిర్చి తీసుకుంటామో అంతకు కొంచెం అంటే కిలకు తీసుకుంటే పావు కిల ఆయిల్ పోయాలండి,
ఆ
పావు కిల ఆయిల్ పోసి అందులో జీలకర్ర శనగపప్పు పోపు గింజలు ప్యాకేట్ ఉంటది కదా అది అలా పోయాలి ఆవాలు,
ఆహా
ఆవాలు గిట్ల పోసి, ఆ కాలేమాకు వెళ్లిపాయ ముద్ద మళ్ళీ వేరే కలుపుకోవాలండి కొంచెం పోపు మం
ఆహా
కలుపుకున్న తర్వాత
ఆ
కలుపుకున్న తర్వాత ఇగా అదలా ఎస్కోవాలి నూనెలా ఎస్కోవాలి వేడి ఐనాక
ఆహ
ఈ చల్లారిత కొంచం చల్లారితదనంగా కారం వేసుకోవాలి
ఆ
పొడి మెంతి పొడి ఇట్లా వేసుకున్న తర్వాత కారం మంచిగా వేసుకున్న తర్వాత ఈ పచ్చడను అల్లా కలుపుకో కారం
ఆహా
కారం అంటే మనం వేసుకోవచ్చు ఎందుకంటే అది కొంచెం ఎక్కువనే ఉంటుంది కారం పండు మిరపకాయల కారం వేసుకుంటే వసుకోచ్చు లేకు లేదు కాని ఎండి ఏమి మిరపకాయలు కూడా కొంచెం పోపుకేసుకోవాలి ఎండిన
ఆహ
హూ ఉ
అట్లా వేసుకుంటే అయిపోద్దా అండి మనకి పచ్చడ
అయిపోతదండి
ఆహా
అంటే పిల్లలకు ఇష్టంగా తింటారండీ పుల్లపుల్లగా ఉంటే
ఆహా
చిన్న పిల్లలకు అది కొంచెం ఆయిల్ లాగా పోసి తినిపిస్తే మంచిగా ఇష్టంగా తింటారు దానికి అలవాటు పడి పిల్లలు రోజు అన్నం తినే అలవాటు ఉంటదండి
ఆహా
ఉమ్ బర్త్ డే సెలబ్రేషన్ లో ఏం పెట్టారండి మరి మీరు
నార్మల్ గా జరిగినాయండి ఎందుకంటే వాళ్ళు మన దగ్గర కొంచెం ఓకే గాని
ఉహు
ఆ
సౌండు కొంచం ఇది స్ట్రక్ అయితాందండి
అవునా ఎందుకు మరి
ఏమో అండి
అహా మా దగ్గర సిగ్నల్ బాగానే ఉంది ఎప్పుడైనా బాగానే ఉంటదండి మా దగ్గర
హూమ్
హుమ్ మీ దగ్గరనేవన్నా ప్రాబ్లం అంటరా నా దగ్గరనే ఏవన్నా ఫ్రాబ్లం అంటారా
ఏవో అండి అసలు మాది సి గ్నలు ఉందండి
అవునా వర్కు చేయాలండి సిగ్నల్ ప్రాబ్లం మా దగ్గర అయితే పర్లేదు బాగానే ఉంది కానీ అప్పుడప్పుడు నాకు ఫోనే వినబడదు అంటున్నరండీ
హ
నా ఫోన్ ప్రాబ్లమా అంటున్నారు మా వాళ్ళు
ఎండా వాతావరణం ఎట్లా ఉన్నదండీ మీకాడ
మాకాడ ఫుల్ ఎండ కొడుతుంది మీ దగ్గర బాలామృతం ఉంటదా అండి
ఉంటదండి
దాన్ని ఏం చేసుకుంటున్నారు అంటే ఏదన్నా రె
అంటే చేస్ స్తామండి అంటే ఒక బాబు ఫైవ్ సిక్స్ మంత్స్ ఉన్న ఇప్పుడు ఇట్లా దోశలలాగా చేసి అంటే పిల్లలకు కూడా తినబెట్టేది అంటే బాలామృతాన్ని నానబె బాలామృతాన్ని కొంచెం వాటర్ పోసి నానబట్టేదండి ఒక ఒక అరగంట సేపు
ఆ
చేసి దోశల పెనముం ఉంటాది కదా దాని మీద పోసేది సేమ్ సేమ్ మన దోశలు చేసుకున్నట్టే వచ్ఛేటియ్యి అండి మస్తు అనిపించేది తీయగా పిల్లలు ఇష్టంగా తినేది అదే కాక కాకుండా బలామృతం పూరి లాగా చేసేదండి ఆయిలు వేడి చేసిన తర్వాత బాగా వెడకి తర్వాత దాన్ని మంచిగా పిండి లాగా తీసుకున్న తర్వాత ఇట్లా అంటే కొంచెం నీ నీరుగా వేసి కలరు గామి తర్వాత దాన్ని కవరు ఆయిల్ పెట్టి కవర్ కవర్ కు ఆయిల్ పెట్టి అది వత్తేదండి అందులో వేస్తా ఇట్లా మొత్తం కూరేలు బాగా మంచిగా ఉబ్బేది అన్నట్టు లడ్డుగా అవి కూడా తినేది పిల్లలు మళ్ళీ ఇడ్లీలు కూడా చెసుకోవచ్చండి వాడుతోనే బాలామృతం పిల్లలకు పెట్ట పట్టే అంతే పెట్టాలండి ఒక వంద గ్రాములు యాభై గ్రాములు అంతే పెట్టాలి ఎందుకంటే వాళ్ళలకు ఎక్కువ తక్కువ పెడితే కూడా మోషన్స్ అయ్యే అవకాశం ఉంటదండి అందులో ఏమేమి వస్తాయి విటమిన్స్ అన్ని వస్తాయిండి పప్పు తినుసులు జొన్నెలు ఆ కందిపప్పు మినప్పప్పు చక్కర అ పజ్జున్న గడక ఇవన్నీ కలుస్తాయండి చాలా విటమిన్స్ కడితే అది పిల్లలకు చాలా మంచిద అండి పెడితే
అవునా అదే మా బాబుకి వస్తుంది వస్త అంటే రెండు రోజులు నెనే తినేదాన్ని కాకపోతే మొన్న లడ్డలు చేద్దామ చేస్తే తిన్నాడు మోషన్ అట్లనే పోయుండు అందరం బాగా అనిపించింది అప్పుడు ఇడ్లీలు చేసందాన్ని అంటే మా పెద్ద పెద్ద బాబా అప్పుడు బాగా మొత్తం స్నాక్స్ చేసేది ఇడ్లీలు చేసేది బిస్కెట్లు చేసేది కేక్ చేసుకున్నె ఊకే
ఆ
ఉమ్ ఇవన్నీ చేసుకుంటే నెను ఓకే అవే చేసేదన్నమాట టైం పాస్ గానప్పుడల్లా బాలామృతం తోటే
అవును
ఆ బాలామృతం తోటే చేసుకొని తింటూ ఉండేది
ఆ
మస్త్ టైం పాస్ అయ్యేది వాటి వల్ల అంటే కేక్ ఎప్పుడైనా చేసిరా నేను చేసినా మొన్న బాగా అనిపించింది
మొన్లా ఒక మా ఫ్రెండు అంగన్వాడీ సెంటర్ లో మహిళల దినోత్సవాన్ని చేసిందండి
ఆహా
టిసర్ ఉన్న ఆమే చేసిందండి ఒగ యి యస్ స్టవ్ పైన ఒక పెద్ ద్ద గిన్నె పెట్టిందండి ఒక మూడు కేజీల ఆ ఉడికే ఆ గిన్నె పెట్టింది
ఆహా
పెట్టి దాంట్లో ఒకటి ఒక బౌలు పెట్టి దాని పై పైన ఇట్లా బాలామృతం ను అ ద్ వాటర్ పోసి పెట్టిందండి బాగా వేడెక్కేదాకా పెట్టిందండి
ఆహా
దాని పైన ఒక మూత పెట్టేసింది పెట్టేసిన్ తర్వాత అ బాగా వేడేకి నంకా
ఆ
మొత్తం వచింగ బాగా వేడెకీ న్ తర్వాత అ ఈ చాన్ సేప్ ఉంచిదిగ చాన్ సేపు ఉంచిన్ తర్వాత ఆ ఇగ పి అ సర్ పంచ్ వచ్చారు ఉప సర్ పంచ్ వచ్చారు వార్డ్ నెంబర్లు వచ్చారు మహిలల దినోసం అంటే ఇగ అందరికీ అర్ తిస్తుంది కదా
ఆ ఆ
కాని ఇట వాళ్ళ ను సర్ పంజును ఆ ఉప సర్ పంచ్ ని వార్డ్ నెంబర్లను మహిళల నన్ను గూడా ప్రోత్సహించిందండి మేడం ఆవానించిన వాల్ అందరన్ తీస్ కొచ్చింది వాళ్ళ కోసం ఇగ మొత్తం ఊరంతా తిరిగిందండి మైల కోసం అవ్ ఆ ఇగ అది వాల్ అచ్చేసరికి కేకు రడీ అయిందండి రడయన్ తర్వాత మహిళల గురించి స్పీచ్ ఇచ్చిల్ లండి చాల మంది
ఆహా
వాళ్ళతోని ఫోటోలు దిగినమండి డ్యాన్స్ ఎశ్ నమ్
హ్మ్
ఇంగ కేకును తిన్నామండి ఐలేటు ఉందండి కేకు
ఆహా
హుమ్ బాలామృతం వల్ల అన్ని బాలామృతం వల్ల అన్ని మంచి చిగా నే ఉన్నాయండి
ఆహా నేను కూడా ఒకప్పుడు బా చేసేది కాకపోతే ఇప్పుడే పలు దొరకట్లులేవు అని వర్ దళ్ చేతనం గాని చేసుకోలండి మళ్ళీ ఈ మధ్యలో మా ఫ్రెండ్ వాళ్ళు గాండ్లు వస్తే చేద్దాం అని చు ఇంగ నా పల్ తెల్ వాల్ కద వాళ్ళలకు నేను బాచే వస్త రన్ తెల్ వాల్ కాబట్టి వాళ్ళు వచ్ నంక్ చేద్దామని చూస్తానండి వాళ్ళు వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటిక్ ఎళ్ళిరు ఆ వెళ్ళిరు కాబట్ నాతో క్లోస్ ఉన్నటమే అండ్ నే కదా చ్ మామూలుగా చేస్తే అప్పుడు చేసినా ఏమో నిేన్న ఫీల్ అయితాన్నట్టు తిన్నారేమో అన్ అనిపిచింది
మీ ఎప్పుడ్ చేయిలేదండి అట్లా
నేన్ చేసేది యూట్యూబ్ మహిమ ఒక్క నిమిషం అండి